హాయ్ అండి
హాయ్
బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
అ నేను కూడా బాగున్నాను
ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే వంట అయింది ఉమ్ ఖాలీగానే ఉన్నా అయితే మీకు పెయింటింగ్ వేయడం వచ్చా శారీస్ మీద కానివ్వండి డ్రెస్ మీద కానివండి కుట్్రూ మిిషన్ కుట్టడం లాంటిది
హా వచ్చు
పెంటింగ్ కూడా వేస్తారా శారీస్ మీద
లేదు లేదు పెయింటింగ్ మ్యామ్ స్టిచ్చింగ్స్ ఇంకా మిషిన్ డ్రెస్లు అవి డ్రెస్సు అవి కుట్టడం వచ్చు
అంటంటే డ్రెస్ బ్లౌస్
హా సా సాదా బ్లౌజ్ కుడ్తా డిజని
ఉందా మీకు మిషన్ ఇంట్లో మరి
లేదు లేదు తీసుకోవాలంది
అంటే నేర్చుకున్నారా
హా హా నేర్చుకున్నా
ఫ్రీగా నేర్చుకున్నా లేకుంటే డబ్బలు ఇచ్చి నేర్చుకున్నారు ఎక్కడైన్నా
నేను డబ్బులు ఇచ్చి కూడా నేర్చుకున్నా ఫ్రీ లో కూడా నేర్చుకున్నా డబ్బులు ఇి చ్చి నేర్చుకున్నా ఏమో సర్టిఫికేట్ రాలేదు డబ్బు ఇవ్వకుండా నే ర్చుకున్న దానిని సర్టిఫికెట్ వచ్చింది
కంప్యూటర్ కూడా నేర్చుకోని ఉన్నారా
కంప్యూటర్ అంటే ఎంత పర్ఫెక్ట్ కాదు కొంచెం సగం
సర్టిఫికెట్ వచ్చిందా మారి
ఆ దానికి సర్టిఫికెట్ వచ్చింది హ్మ్ మీకొచ్చా స్టిచింగ్
నాకు రాదనిస్తుచ్చ
అవునా
బటన్స్ కుట్టడం కూడా సరిగ్గా రాదుద ఓన్లీ స్టడీ స్టడీ స్టడీనే నేను డిగ్రీ చేసాను కొన్ని రోజులు ట్యూషన్ చెప్పాను ఇంటి దగ్గర కొన్ని రోజులు స్కూల్ కి వెళ్ళను చెప్పడానికి మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం
ఉహూ
మ్యాథ్స్ లో ఎ సుమ ఉన్న కానీ నేను బాగా చేస్తాను ఇంకా బుక్స్ చ చదవడం అంటే ఇష్టం నాకు బుక్స్లో మన థలు ఉంటాయి కదా ఏమన్నా
అవును
అవి కానీండి జీకే బుక్స్ కానీయంండి కరెంట్ ఎఫైర్స్ బుక్స్ ఉంటాయి కదా జనరల్ నాలెడ్జ్
ఆహా
అది చదవడం అంటే ఇంట్రెస్ట్ ఏమైన్నా గ్రూప్స్కి అలా ప్రిపేర్ అవ్వడానికి చదుగుతూ ఉంటాను నేను అప్పుడ అప్పుడు బుక్స్
అవునా ఓకే ఓకే మీరేం డ్రీమ్ ఉంది ఏం కావాల అనుకుంటున్నారు మీరు ఫ్య చలా అంటే ఇంకా ముందు
నాకు చిన్నప్పటి నుంచి మంచిగా టీచర్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే నాకు
అవునా
అ టీచర్ అది గవర్నమెంటా ప్రైవేటా ఏదైనా కానీ టీచింగ్ టీచింగ్ రూటీన్ మ చ చాలా ఇష్టం
ఆ
డి నాకు అది పాసిబుల్ అవలేదు అందుకంటే ముప్పంది కాబట్టి బయటికి వెళ్ళొద్దు ద చెప్పొద్దు అ నా కండిషన్స్ తోటి నేను అసలే ఎ క్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్దగా ను ఫ్రీ టైం ఎక్కువ కదా
అవును
ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడేమనుకుంటున్నా అంటే పోనీ ఏమ మన గ్రూప్స్ అన్నా ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా అ గ్రూప్ వన్ గ్రూప్ టన్ందు కొంటే డిగ్రీ ఉంది అని ఆలోచిస్తున్నాను ఇక దాని గురించి ప్రప పేర్ అవుదామని అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికిన ఇప్పుడు ఆ బుక్స్ చదువుతూ ఉంటాం
ఆ
నీకు ఇష్టం ఆ బుక్స్ చదవడం
హా
చదువుతారా లేకుంటే తలనొప్పి అని స్పెడ్స్ పెట్టుకుంటారా
ఆ నాకు నా డ్రీమ్ అయితే ఎక్కువ అంటే నేను ఆలోచిస్తుంటా నాకు బ్యూటీషియన్స్ అంటే బాగా ఇష్టం బ్యూటీషియన్ కి వెళ్ళాల అనుకుంటున్నా ఆర్టిస్ట్ కావాలి అని చూస్తున్నా మైదాక్
ఓకే ఓకే మెహందీ డిజైన్స్ అంటే ఇష్టం మా
ఆ మెహందీ డిజైన్స్ బ్యూటీషియన్స్ అంటే బాగా ఇష్టం నాకు దాంట్లో బాగా ఇంట్రెస్ట్ అవే నేర్చుకుంటుంటా ఇంట్లో
అవునా పెడతారా మరి పెళ్ళ కూతుర్లో ఇట్లా గిరాక వస్తాద మీకు
లేదు ఇక చిన్న పిల్లలు పెద్దోళ్ళు వస్తారు ఇద్దరు ముగ్గురు వస్తారు ఒక వన్ వీక్
అవునా
హు
ఇప్పుడు మరి మీ పెళ్ళకి మీరు పెట్టుకుంటారా లేకపోతే వేరే వాళ్ళ చేత పెట్టించుకుంటారా
లేదు లేదు మా వదిన మా వదినా వేస్తా అని చెప్తుంది హు
మీ మదర్ వద్దు వద్దు అన్నగానీ రెండు చేతులకి మీరు పెడతారు కావచ్చు కదా
హా నేనే బెడతా
మరి పండక్కి మేం ఇంటికి వస్తాం మాకు పెడతారా మరి
హా రండి తప్పకుండా పెడతా హు ఈ పండుగకి మంచిగా రెడీ అయి మంచిగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం
ఓకే
హు మంచిగా రెడీ అయి మైదాకు మంచిగా పెట్టుకొని
ఆహ హు హు ఎలా మరి బయటికి ఎటు వెళ్తారు
మా కజిన్ మ్యారేజ్ ఉంది ఆమెతో కలవడానికి వెళ్తాం ఆమెతో బయటికి వెళ్దాం అనేసి చూస్తున్నాం
అవునా ఆహా చాలా బాగుంటుది కదా కజిన్స్ మ్యారేజ్లలో
ఆ బాగుంటది చాలా బాగుంటది ఎంజాయ్మెంట్ బాగుంటది
మంచి మంచి డ్రెస్ వేసుకని కట్టుకని చక్కగా శాండిల్స్ హు ఆ సేమ్ సేమ్ అంటే మనకేంటి మెహందీ రోజు ఒకటి ఆ రోజు ఒకటి వలిమాకి ఒకటి అలా కదా
హా బాగుంటది
చక్కగా ముస్లిమ్స్ మ్యారేజ్ అనే వారికి చక్క సంగీత్ కానీయండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి బాగా బా పెట్టుకుంటారు
హా షాపింగ్స్ అవన్నీ ఇంకా హల్దీ చేసు చేస్తారు కధ
అవును
బావుటవి హు ఇప్పుడు మ్యారేజ్ రంజాన్ తర్వాత బాగా మ్యారేజ్ ఉంటాయి బాగా పెళ్ళిలు ఉంటాయి కదా
అవునువు మాకైతే ఎవ్వరు లేరు మా మమ్మల్ని ఎవ్వరు పిలవలే ఎప్పటివరకు మ్యారేజ్లో ఎవర మ్యారేజ్కి వెళ్దామంటే ఇంకా మా అన్నయ్య బిడ్డ మ్యారేజ్ ఉంది తనది ఎప్పుడు ఇగో ఉన్నప్పుడే వెళ్ళాలి
పండుగ తర్వాత ఇక మాకు రెండు మ్యారేజ్లు ఉన్నాయి ఒకటి మా ఫ్రెండ్ది ఉంది ఇంకొకటి కజిన్ ఉంది
అవునా ఇంకా నీకు బైకు నడపడం వచ్చా బైక్ నడపడం వచ్చా అవునా
హు మీకొచ్చా స్కూటీ నడపడం
నాకు రాదండి బైక్ నేను నడుతామని రెండు మూడు సార్లు ట్రై చేసినా కానీ పడిపోయా కింద
అయ్యో
సైకిల్ నడపడమే కొంచెం గజ్జ గజ్జ గజ్జ వనుకుతా నడపుతానండి సైకిల్
అవునా
ఉ నాకు రాదు నడపడం వేరే వాళ్ళు నడుపుతూ ఉంటే వాళ్ళ బైక్ మీద కూర్చోడం అన్నా కానీ నాకు భయమే
అయ్యో
కంటే వాళ్ళు మంచిగా నడుపుతరో నడపురు అని నాకు భయం ఎక్కువ
అవును నాకు అంతే
ఆవునేం చేయండి ఈ భయ తోటి బ్రతుకుతున్నా నేను అసలు
ఉ భయపడద్దు
ఏం భయపడుతూ జీవించాలండి జీవించే కొంతకాలమైన కానీ చక్కగా భయపడుతూ ఏది మంచిది ఏది చెడ్ది అని చూసుకుంటూ జీవించ చాలి ఆ ఎట్లా అంటే అట్లా జీవిస్తే ఉన్న కొంతకాలం సుక్కు మనిపోతుంది ఎట్లా చెప్పండి
అవును నాదయితే అంది
ఆ
ఇంకా మరి ఆఫ్టర్నూన్ తిన్నారా మరి
ఇంకా లేదు ఇంకా లేదు మా బాబు వస్తాడు ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది కదా వచ్చి ఎలా రాసిండు ఏంటి అని డిస్కస్ చేస్తడు ఎగ్జామ్ ఇంకా ఆఫ్టర్ ఇగ నేను నమాజ్ చదివి
ఇంటర్ ఎగ్జామ్స్ గ్యాప్ ఉంది కదా ఎన్ని డేస్ గ్యాప్ మధ్యలో
అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఒక గ్యాప్ కంపల్సరీ హాలిడేస్ ఏమన్నా వస్తే త్రీ ఫోర్ డేస్ అలా గ్యాప్ ఉంటుంది వాటి
అవును మంచిగా ప్రిపేర్ అయ్యొచ్చు
అవ్వచ్చు అవ్వకు కానీ ఇంత హాలిడేస్ ఇస్తే అంత ప్రిపరేషన్ తగ్గుతుందని నా నా అభిప్రాయం
మీరు
ఆ అంటే కొన్ని హాలిడేస్ ఉండాలి ఎక్కువ ఉండదు
ఎక్కువ ఉండదు అది అయితే నిజంమే
వన్ డే గ్యాప్ ఉంచితే కూడా బాగుంటది
ఆ వన్ డే అంతే ఇంకా ఎక్కువ హల్డేస్ సుందగానే అటు ఇట్ తిరుగుతారు అంత
ఆ
అ ప్రిపరేషన్ ఇంకా చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఇంకేంటిది ఏం చేస్తున్నారు మేడమ్
ఇంకా ఇ ఏం లేదండి ఖాళీగానే టీవీ చూస్తారు ఎక్కువగా మీరు సాంగ్స్ వింటారా
నేను టీవీ చూస్తాను టీవీలో స్టోరీస్ చూస్తా
ఉమ్
ఎప్పుడైనా మంచిగా మూవీస్ బాగా నచ్చితే గోల్మాల్ అవి మూవీస్ చూస్తా జోక్స
అవునా సాంగ్స్ వింటార సాంగ్స్ వినడం అంటే ఇష్టమేనా
సాంగ్స్ లేదు నాత్ నార్త్ అవి ఇవి వింటా
ఓకే ఓకే ఓకే ఓకే అండి సరే హెల్త్ జాగర్త అండీ ఓకేనా
ఆ ఓకే ఓకే
ఓకే చ్